హలో
చెప్రా
ఏమి చేస్తున్నావ్ రా
తేలింది ఏం లేదు ఖాళీ నువ్వు
ఏం లే ఖాళీ
నువ్వు తిన్నవ
ఆ తిన్నా నువ్ తిన్నావా
ఆ తిన్న
ఊహూ
ఏం కరి
మాది పప్పు చారు
అవును
మ్ యాడున్నవ్
నేనా ఇంట్లోనే ఉన్నారా
ఓకే ఇంట్లోనేే ఉంటావు కద నువ్
ఆ ఇంట్లనే ఉంటా ఆల్వేస్
ఉ
ఆల్ వేస్ తిన్నవా పండుకున్నావా ఫోన్ జేష్ ఆ
ఉ
అదే
అదే ఎడికన్నా పోకపోయినావు మరి ట్రిప్పులకి
ట్రిప్స్ కా మనం అట్ల ఏం పోలేం రే ఇంట్లనే
అంటే ఒక్కరోజు ట్రిప్ కూడా పోలేవా
ఒక్క రోజు కూడా అవ్వదు లేండి నాకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అందుకనే నేను యాడికి
ఊహూ ఊహు యాడు పోలా నువ్ జారుకి
ఏడికీ పోలే నేనసలు
చార్ మినార్ అది
ఓ సారున్నారాయన్న ఏడికి పోలేదు హైదరాబాద్ అసలు నిందిరుగానే తిరగలేదు హైదరాబాద్ పోక కూడా సానా రోజులైతుంది
ఔనా
ఆ
చెప్పు ఇంకా
ఇగ ఏముంది ఏం లేదు మీ సైడ్ ఏమేమి ప్లేసెస్ బావుంటాయి
ఓ సైడు
మ్
మ్మ్ మాకు దగ్గర ఇది చార్మినార్ అవన్నీ
అవునా
ఔ
చార్నా దగ్గర
అంతే కౌ ఒక బస్సు ఎక్తే చాలు
ఓ ఓ
హ్మ్ అన్నీ రావచ్చు
అవునా
హ్మ్ ట్యాంక్ బండ్ ట అవును ఆడ అప్పుడు గప్పుడు కూడా చేస్తారు కదా
అవును కాను ఉకనే ఇరిగి పోతయ టగా
ఆ
ఊకనే ఇరిగిపోతాయ్ అంటగా
ఇరిగిపోతయా ని కానీ కొంచెం సాటిస్ఫ్యాక్షన్ ఉంటాదిగా
అ ఆ
అది ఒన్ పిట గ సాటిస్ఫాక్షన్ పోతేమో గాని మనం చేపిచ్చుకున్నామ అని
నువ్ జేపి కున్నవా
లేదు
పొయ్యినవా అసలు
పోయినా అవి అంత చేపిచ్చుకోలే అవి జస్ట్ పోయి చూసొచ్చినం అంతే నైట్ టైమ్ లో పోయినం మేము
కుంటగా
ఆ ఉంటాయ్
అందుకనే ఒక్క జత మస్సు కాస్ట్ ఉంది
ఫేమస్ అయ్యారు ఇ అన్నీ ఎక్కువ రేటు ఉంటాయ్
అవును రీల్స్ లలో చూసినం
హ్మ్
హ్మ్ ట్యాంక్ బండ్ అట్లా పొయ్యిర్రా హలో
హలో
ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ పోయిర్రా
ట్యాంక్ బండ్ కూడా పోయినం అలాగే వేందంటే ఎవరిది అన్న బడ్డే అయితే గానే కేకులు కోస్తాం ఎక్కువ
ఓ అవునా
ఓ
ఉహు మంచనే ఉంటది హైదరాబాద్ల తిరుగుతే
ఆ
హైదరాబాద్ లో తిరుగితే మంచిగనే ఉంటది అంతే కూడా పైసలు ఉండాలి
ఆ
అవును
అయితే రూల్ లేవాన్నమాట
పోలేపోలే నేను
టెంపుల్స్కు కూడా పోవ కొంరెల్లీ అట్లా
ఏడికి పోలే ఇంట్లానే
మీ సైడ్ ఏం టెంపుల్స్ ఉంటయి
మా సైడ్ ఎండి మాది విలేజ్ చే మరి
ఆ విలేజ్ అయిన దగ్గరలో ఏం ఉండవా
మా ఇంటి వెనకాలే నే టెంపుల్ ఉంటది కానీ నేను ఏం పోను
హమ్ ఫాస్టింగ్ ఉంటావా నువ్వు శివరాత్రికి శివరాత్రి
ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్న తర్వాత నమ్మకం పోయింది ఉండనీ ఇగా నేను దేవుని మొక్కను ఫస్ట్
ఉహు
హమ్ నమ్మను ఊ అందుకనే గుడికి అయన్నీ బందు
ఈరోజు ఎండ ఎక్కువ ఉంది అందుకే ఇంట్లోనే చేస్తుంది ఉప్ప
నువు ఫాస్టింగ్ ఉంటావా
నేను ఉండా
అంటే ఇట్లమ్మంటే చ్యూస్
ఆహా అవి గూడ ఆహా అవి కూడా ఉండా ఉంటా
నేను అట్లెం ఉండకపోయేది ఒక అప్పుడు ఉండేది ఇప్పుడు అన్ని బంద్
ఊ అవును మస్తు కొడుతూనయి
ఈసారీ ఎక్కువ కొడుతున్నయి
ఆ అవును మొన్నా సడన్ గా వచ్చిది రేను అన్నీ రోడ్ మీద ఎండో షెడ్ లన్ని నిచ్చాంవెంటి.
ఆ ఆ అర్ధం గాలే
సడెన్ గా ఒచ్చింది రేణు మస్తు కొట్టింది మొన్నా
అవునా పడ్డదా
అరు గొట్టిందా
మా సైడ్ తక్కువనే కొట్టింది మన్నా
మొన్న గొడ్తే ఆసారోడ్లో కొట్టిన వడ్లన్నీ కొట్గాపోయినాయ్.
ఓ అవునా మా సైడ్ ఎక్కువ గాలి ద్వారం వచ్చి చెట్లు కొట్పెనాయ్ కొట్ట ఎరిగినయ్.
అవునవును
ఆ నీవు హమ్మా ఉబ్బరిస్తుంది నీయమ్మా
ఎంత కాలం ప్రేమిస్
ఇంకా వ వన్ మంత్ అయితే ఇంగ అయిపోతదిలే ఎం డకాలం
అవున్
హ్మ్ అయిన ఈసారి వర్సాలు తక్కువ పడతాయంట.
మరింత ఓడు
ఆ
ఆ
పావుడ్ అంటుడా
హ్మ్ నిదరొస్తుందా
నేనేం బండుకోన్ నాకు రాదమ్మా
హ్మ్
ఏవన్నా బాయ్ దగ్గర కెల్ ఇట్లా పోవుడల్ ఏవన్న ఉంటాయా
హ్మ్
బాయి దగ్గరకి ఇట్లా పట్టి అయన్నీ పోతరా
ఓ అదిరు అ ఏదు మా ఇంట పోతులే లేదు మాకు
ఓ అవునా
ఉంటా పోతుంటీ
అంటే పక్కన నోళ్ళది కనక అట్ల ఏమ్ ఉం
అమ్మ లేలేద్ మా అమ్మ ఇంటికాడ్నె ఉం తని వాలన పిలిస్సే పని కట్లా పోతా దొండకాయల పని చిద్ధంగా చనుపని
నిసార్ కూర ఎల్ వెడతారా
కూరాయలు ఆప్ చేను వండిస్తరు
ఆ ఏం ఉత్తది
చేన్ ఎక్కువ వండిస్తరు వరి పంట
ఓహా ఓకే
అ నా పత్తి పల్లిలు ఆ చేను ఎక్కువ ఎయ్యరు మా సైడు
ఓకే మా సైడ్ పత్తి వేస్తరు వర్ వేస్తరు అన్ని వేస్తరు
హ్మ్
హ్మ్
హ్హ
నువ్ జదువు పో ఎవ లొచ్చి తెంపిల్లు వస్సకొట్లు తెంపినా
హలో
చెప్పు చెప్పు
చెప్పు నువ్వే ఏం చేస్స్ తూ ఉన్నారు
ఏముందమ్మా ఏం లేదు తిన వండుకొని ఇంటి క్కడ అంతకు మించి ఏం చెయ్య ఈ ఎండకిగావటిక ఆ
మీ మమ్మీ కూరగాయలు దగర
మా అమ్మ ఇంటికాన్నే ఏవై ఎండకిగావట్టి ఎడ్ పోతలేదు ఇంగ ఇప్పుడు వస్పది కావ క ఇత్తలు మొన్న అయ్యన్ ఇగ పోతాది ఇత్తలు గడ్డి వీకా ఇగ పనికి వోతాది
మూములుగా పనికి వోతది వడి కూడా వేస్సాది మా అమ్మ
ఆమ
ఇప్పుడు వస్తారు నాస్లు
ఆ అవును
మీకు నచ్చలే
ఆ ఉంది మాకు పతే ఇస్తాం
అ
ఎంండకాల ఏేమో వరేస్తాము ఇకా అంతే పత్తి వ ఇస్తాం
అక
అవు
గు ఇంతర ఉంటాయితే
ఆ ఇంట్లనే ఇంగేడి పోను ఇంట్లోని బయటికి కూడా వెళ్ళాం
ఆ సేమ్ నేను కూడా కాకపోవోచా కాకపోవచ్చు
ఆ
ఆ పోత అని ఏడికి పోనియాలేదు ఊరూ దాట
ఏమో నే నేన్ అసలు ఇంట్లోనే లేను తను తోటలే ఒక్కప్పుడు ఆ డిగ్రీలో రూమ్ తీసుకొని ఉన్నానే రూమ్లు ఉండేదని డిగ్రీల
ఉహం చెప్పు ఇంకా
ఉమ్ రూమ్ల ఒక్కదాన్నే ఉండేదని రూమ్ల స్టడీ
అవు
మాస్తుండే
ఉహూ
హాస్టలా మీరు లేదంటే అప్ అండ్ డౌనా
ఇంటికడినుంచే పోత అప్ అండ్ డౌన్ఎ
అవునా
దగ్గర మా కాలేజీ
ఎ కాలేజు
అవునా మాది చెప్తతియ్
ఆహా
హ సరే మళ్ళా తర్వాత ఇసా మానిచ్చింది
ఆ సరే
హ